హలో
ఆ హలో
బాగున్నావా
ఉమ్ బాగున్న నవ్ బాగున్నావా
ఉమ్ బానే ఉన్నాను ఎలా ఉంది ఇప్పుడు నీకు
ఉమ్ కొంచెం పర్లేదు
ఉ డైలీ అదే ఎప్పుడు అవుతున్నాయి కదా చూపించుకోవాల్సింది కదా ఆసుపత్రిలో
ఆ లేదు ఒకటి ఒక రకమయింది మది మందులు వేసుకోవడం వల్ల దానివల్ల అవుతుంది
ఓహో
ఆ
బడకి బోతవుగా అస్లే ఎండా బా ఎక్కువ ఉంటోంది మళ్ళీ పనులు చేసుకోవాలి కదా నువ్వే
ఉహుం
అదే అందుకే అన్న ఇంకేంటి ఏం చేస్తున్నావు ఏం వండుతున్నావు ఇప్పుడు
ఇప్పుడు చాపల కూర చేయాలి సాయంత్రం
చ చాపలు కూరా ఎలా వండుతవు
ఏం లేదు వాటిని ఉప్పేసి కడుగుతాం కదా
ఆ అవును
ఆ వాటిని ఏశాంక ఆ మసాలాల ఇవి వేయించుకనేసి కొన్ని ఈ తెల్స్ గా అయాన్నీ అ జీలకర్ర మెన్ మెంతులు కరివేపాకు అవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు కొన్నీ కొంచెం దోరగా వేయించుకొని
ఉమ్
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి
ఆ వేసీ
ఆ ఆ వాసన పోయేంత వరకు కొంచంసేపు వేయించుతాను
ఆహా
ఆహా అప్పుడు పసుపు కారం దన్యాల పొడి నూనె పైకి తేలేంత వరకు కొసేపు చిన్న వంటలో ఉంచుతా
ఆ
ఆ చింతపండు రసం మనం పక్కకు పెట్టుకుంటాం కదా
ఆ ముందు పక్కన పెట్టుకోవాలి కదా నాన పెట్టుకోవాలి కదా
ఆ అది ఆ రసానకి తగినంత ఉప్పు పోసి ఇంగా మరగనిస్తా అన్నమాట కొద్దిసేపు
ఆ
మరిగనించాక పులుసు మరుగుతున్నప్పుడు ఇగ చాప ముక్కలు నెమ్మదిగా ఏస్తాననమాట
అలా అలా వేయకూడదు అలా వేయకూడదు ముందు ఆ ఉల్ పే ఏపక పులుసు పొయక ముందే ఏసేసి అప్పుడు పులుసు పోసి మరగ నిస్తే చి ముక్కలతో పాటు పులుసు మరిగితే చాలా బాగుంటది పులుసు ముందు వేయటం వల్ల ముక్కకు అ త రుచి రాదు ఎప్పుడైనా సరే ముక్క ముందు తర్వాత నీళ్ళు పోసి అది కదపకుండా పులుసు పోసేసి ఒక్కసారి ఇలా గిన్నెని గుడ్డతో పట్కొని తిప్పేసి మూత పెట్టేసి ఉంచితే ముక్కలు పుల్స్తో పాటు మరిగితే ముక్క ఈ రుచి వస్తది అన్మాట
అవునా నేనైతే ఇగ ఎప్పుడు ఇలా ఎస్త
నీక్ సింపుల్గా నీకు సులువుగా ఎలా చేయాలి అంటే అది ఆ ఇప్పుడు నువ్వు మిక్సీ పడతావ్ గదా మిక్సీ పట్టినప్పుడే ధనియా ఉల్లిపాయ్ అల్లం వెల్ అల్లం వెల్లుల్లి ఏసి మిక్సీ పట్ పెట్టేసి తాలింపెస్తావు కదా ముందు తాలింపెసి అప్పుడు ఉల్లిపాయ కుడా ఏసేసి మిక్సీ పట్టింది. ఉప్పు, పసుపు మొత్తం నువెం మసాలాలేత్తావొ అన్నీ ఏసేసి పళ్లు లేదంటే నువెస్కునే మసాలా నీకు అలవాటందన్ని వేసేసిన తర్వాత అది బాగా వేగి దగ్గర పడ్పోతుంది కారం కుడా ఏసేయాలి. బాగా దగ్గర పడతది నూనంతా పోయి మొత్తం ఎగిరిపోయి వాటర్ కుడా ఒక ఏంటి దగ్గకొచ్చేసాక అప్పుడ్ ముక్కలేసి ముక్కల్ని ఒకసారి గరిట తోటి ముక్కలుగా మసాలా పట్టేలా తిప్పేసి పులుసు పోసేస్తే చాలు పెట్టేస్ మూత లాస్ట్ లో బాగా మరిగేదా కొత్మీరెసేస్తే సరిపో అలా మరిగింద్ బాగుంటది. ఐసారా అలా చేస్ చూడు
ఈసారి మీరు చెప్పినట్టు చేస్తాను ఆ అయితే ఇప్పుడు చేసింది రేప్ పొద్ ఇప్పుడ్ తింటే కొంచం ఉంటది కదా
అవును ఇప్పుడు చేసినవి రేప్ పొద్దడికి బాగుంటది చాపల కూర
ఆ అ నేన్ అంతా పని మనేతను వేడి వేడి అన్నం లో తింటే ఆహా
మీ చపాతి, పూరీల్లో అయితే ఇంకా చాలా బాగుంటది. రాత్రిన్ది రాత్రిన్ది పొద్దున్న మనం టిఫిన్ లో చపాతిలో గాని పూరిలో గాని ఏసుకుంటే చాలా బావుంటది అది
అవు అయ్ ముక్కల్ శుభ్రం చేయడమే చాన సేపయతది
ఉప్పేసి రెండు సార్లు కడిగితే సరిపోతుంది కదా
ఆహా అదేదో ఉంటది గదా అదేదో తీయాలి కదా
ఏం తీయాలి ముక్కల్ అక్కడ కొట్టించేసి తెస్తారా అన్నయ్య ఆ అప్పుడు అప్పుడు అది కడిగితే సరిపోతుంది కదా ఉప్పేసి కడిగితే వదిలిపోతుంది కదా
అవి ఉంటయి గా చిన్ చినైయి తెల్లవి, లడ్డువి అవన్నీ పోయేటట్టు గీకాలి కదా
ఆహా పులుసు అంటే కొంచెమంది కొట్నప్పుడే ముక్కలు కొట్టించెటప్పుడే ముందు పొలుసు కోకించేసి అప్పుడు పడతార్ ముక్కలు అందుకు అడిగా అంటే అక్కడ అలాగ అలా తీరేమో కొన్ని కొన్ని చోట్లకి ఒక్కోసారి చేస్తాం అలా పొలిసు తీయాలంటే చాలా టైం పడుతది.
ఆ వాళ్ళు తీసి ఇస్తారా నాకు తెలీదు ఇప్పటి వరకు
తీసిస్తారు ముందు చాపను బాగా తోమేసి అప్పుడు అంతా నీట్గా అయ్యాక ఇప్పుడు ముక్కలు కొట్టేసి ఇస్తారు మనకి అలా ఇప్పుడు పోలుసువుంచి ఇవ్వరు మరి అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చేస్తారు కదా మేము బయట తీసుకోంక కదా మేమే చేసుకుంటాం కదా చాపలు
మీ కెక్కడియి
మాకు చెరువులో ఉంటాయి కదా మేం బయటియి తినం కదా ఇవే ఆ ఇంటికి తెచ్చేసుకుని అయితే మనుషులు అయి అయితే మనిషి ఉంటే మనిషి చేస్తారు లేకపోతే మేము చేసేసుకుని కడిగేసుకుని వండేసుకుంటామే బయట కుట్టేవాళ్ళు మా అత్తయ్య వాళ్ళుం ఇంటి దగ్గర కూడా అలాగే చేస్తారు మరి
ఆహా
నాకు తెలిసినంత వరకు వాళ్ళు పోలిసి తీసేసే ఇస్తారు
ఆ
అంటే అ కొన్ని కొన్ని చోట్ల ఒక్కలా కొడతారు కదా
అవును
ఆ పోలిస్ తీయటం అయితే నిజంగా నువ్వు అన్నట్టు చాలా టైం పడుతది. చాలా ఎక్కువ సమయం పడుతది రా కొంచం గట్ గట్టిగా ఉండే ఇప్పుడు అట్టతోటి గోకితే తొందరగా వచ్చేస్తది
ఆ
ఆ మెత్త మే సున్నితంగా ఉన్నట్లితో కాకుండా ఈ కొంచెం గట్టిగా ఉండే వాటిలిని అలా బరక బరకగా ఉంటాయి కదా వాటిలతో తోమితే తొందరగా వస్తాయి
ఆ
ఈసారీ అలా చేసి చూడు ఉమ్ మానేమ్ చింతపండు ఏసి పెడతారా ఎప్పుడైనా మావిడికేసి పెట్టావా నువ్వు
మావిడికేయ ఏర్లేదు ఎప్పుడు నేను
చింతపండు బదులు ఆ చింతపండు కొంచెం వేస్తారు కాని మామిడికయ్యి అలా ముక్కల కింద రెండు ముక్కల కింద చేసేసి దాంట్లో వేసేసి వండుతారు అది అంతా చాలా బాగుంటది
పులుపు అనిపించదా
ఇప్పుడు మామూలుగా చింతపండు గుజ్జు పులుపు ఉంటది కదా అది వెయ్యం కదా తక్కువేస్తాం కదా ఇది పులుప్ పడుతుంది అనమాట ఇది ఎంత బాగుంటది పుల్ల పుల్లగా బయట వాటిలో షాపుల్లో దొ దుకాణాల్లో అలాంటివి ఇలాగే చేస్తారు మామిడికయా ముక్కేసి అనమాట అవి చాలా బాగుంటాయి నువ్వు మామూలుగా చేసిదానికంటే ఇవే బావుటాయి
ఉహూ అంటే ఒక చిన్న మాడికాయి తీసుకోవాలా
చిన్న మామిడికయి ఆ ఒక ఒక మధ్యస్థంగా ఉన్న మామిడికయి తీసుకొని రెండు జక్కలు జేసేసి అలా అందులో వేసేయటమే తొక్క తీసేసి అందులో ఏసేసి వండుకోవడమే ముక్కలు కోయకూడదు
అవునా ఈ సారి ప్రయత్నిస్తాను మీరు చెరువులో ఇంకేమేమి ఏమేమి పెంచ్తారు
టాక్ హెయి అది చాపలు రోయి ఉమ్ చాపలు రోయిలే చేపల్లో ఒక రెండు మూడు రకాలు ఉంటాయి ఆ బయటికమ్ముతాం
గోదారి షాప్ ఉంటాద మీ దగ్గర
టైట్ కొంచెం
గోదారి చాప ఉంటాద మీ దగ్గర
అం ఆ ఇటీ
గోదారి చేప ఉంటందా మీదగ్గర
ఆహా గోదారి చేపలు ఉండవు ఉంటాయి గానీ ఇక్కడ మా బయట దొరుకుతాయి మాయి చెరువులో చేపలు మాకు సముద్రం చేపలు గూడ ఉంటాయి పక్కనే ఉంది సముద్రం దాని మూల అవి గూడ వస్తాయి అన్నమాట
ఆ ఇదేదో కొర్ర మేను అది ఏస్తారా మీరు
ఆ కొర్ర మేను ఎక్ ఎక్కువ ఆ లేదు మీ మీ ఆహా మేమే ఏస్తాము బయట దొరికినప్పుడు తెస్తారన్న మాట అది ఇగ చాలా బావుంటది అది అది కొరమీను మత్తగా రావుకే పెడతారు
ఉమ్మ్
ఆ ఆవకాయ చాలా బావుంటది
కొర్ర మేన్ తో ఆవకాయపెడతారా ఏం జేస్తారు మీ అత్తగారు ఆ మీ అత్తగారు ఏం జేస్తారు
అవకాయ్ ఆవకాయ్ ఆవకాయ్ పెడతారు
యన్ అవునా అదేలా
ఆ ఇప్పుడు చికెన్ అయి ఇయి పెడతారు గదా మాంసం ఆవకాయి అలాగే చేపలు గూడ ఆవకాయ పెడతారన్న మాట చిన్న చిన్న మొక్క ముక్కలు కింద జేసీ నూనెలో చేప ముక్కలు ఏవేటప్పుడు విడిపోతాయి అన్నమాట అవి విడిపోయాక చిన్న చిన్న ముక్క ఇలా అయిపోతేయి అవకాయ్ పెడతారన్నమాట
ఉహూ
ఉమ్మ్ అది చాలా బావుంటది కూరకంటే ఆ కే చాలా బావుంటది
ఏంటి వాటిని వేయించి మసాలాలన్నీ గలిపి ఉప్పు పెడతారా నూనెలో ఉమ్మ్ మీ అత్తయ్య వంటలు బాగా జేస్తారనుకుంటాగా
ఆ బాగ్ ఎక్కువ ఎక్కువ మందికి అలవాటు కదా చేయటం దాంతో అన్ని వచ్చు అన్నమాట ఈసారి వచ్చినప్పుడు నీకు తీసుకొస్తాను
హా ఆ
నువ్వు కూడా తిని చూద్దువు ఆ మచ్చిపోను
ఇంకేంటి
ఏముంది మాంసం కి ఎప్పుడైనా తిన్నావా
లేదు
ఉమ్ అదే సరే నాకు పనుంది మళ్ళీ చేస్తాను ఉంటా ఆ